హలో
హలో
హలో బాగున్నామండి మీరేలా ఉన్నారు
బాగానే ఉన్నామండి ఏం చేస్తున్నారు
ఏం చెయ్యట్లేదండి వర్క్ లో ఉన్నాం ఖాలీగానే వర్క్ ఏంరాల ఏమన్న ఏ పండుగ స్పెషలు ఉమ్ టిఫిన్ చేసానండి మీరు
ఆ చేసాం
ఉమ్ నిన్న బిర్యానీ తయారు చేశారనుకుంటగా బిర్యానీ గురించి చెప్తారా కొంచెం ఎలా తయారు చేయాలి మాక్కూడా రేపు సండే చేసుకుంటాము బిర్యానీకిప్పుడు చికెన్ బిర్యానీ చేయాలంటే ఏం చేయాలే మేడం
ఎందుకు మీరోండుతారా
అవునండి మా ఇంట్లో నేనేగా వండేది మా అమ్మ ఒక్కసారి వండిద్ది ఒకసారి మా అమ్మ ఒకసారి వండిద్ది ఒక్కసారి నేను వండుతానండి
అంటారు
ఆ వచ్చండి కొంచెం చేస్తాను బానే పర్లేదు
ఏమోండుతారు
నేనా ఎగ్ ఫ్రైడ్ రైస్
ఆ
ఆ ఆమ్లెట్ ఒకటేస్తాను అన్నం వండుతాను టమాటా పచ్చడి చేయడం వచ్చు ఎగ్ కర్రీ చేస్తాను ఒక్కోసారి చికెన్ బిర్యానీ
మ్
చికెన్ బిర్యానీ చేయటం మటన్ బిర్యానీ చేయడం కొంచెం పద్ధతులు ఉంటాయిండగా రెండు మూడు విధానాలు దాని గురించి చెప్తే రేపు సండే చేద్దామని
మ్ ఫస్ట్ చికెన్ చికెన్ కడగాలి ఫస్ట్
మ్ ఎంత తెచ్చుకోవాలి మేడం కేజీ ఇప్పుడు నలుగురు తినాలనుకోండి రెండు కేజీలు తెచ్చుకుంటె సరిపోయిద్దిగా రెండు పూట్లకి చికెను
కేజీ రెండు కేజీలకి మూడు కేజీలు కావాలండి
బియ్యమా
చికెన్
చికెన్ రెండు కేజీల బస్ మతి బిర్యానీకి రెండు కేజీలు మూడు కేజీలు చికెన్ కావాలా ఉమ్ చెప్పండి చికెన్ నీట్గ క్లీన్ చేసుకొని
క్లీన్ చేసుకొని ముందుల చికెన్ ఒక దాంట్లో ఉమ్ కొంచం పసుపు కొంచం వేసే ఇక కారం వేసుకొని వండుకొని తర్వాత ఇంకో పొయ్యి మీద దబ్బ్రా పెట్టుకొని మసాలాలు అవి మొత్తం వాలి చెక్క ఇలా
ఉ
అయితే టమాటాలు మసాలాలు కొత్తిమీర పుదీన మో వేయించుకోని జీడిపప్పు గుడ
ఉ చేసుకున్న తర్వాత ఇంక ఇప్పుడు వీడియోల్లో ఒక్కోసారి ఒకల చూపిస్తున్నారు కదా మేడం
మరి ఏమో అవి నాకు తెలీదండి
ఆ మీది మీరు చెప్పండి
నేను ఎప్పుడు
ఆ అ
అంతా నీళ్లు పోసుకొని బాగ ఉడికి తర్వాత ఈ బియ్యాన్ని కడిగిన బియ్యాన్ని దాంట్లో ఎయాలి
ఆ
వండి కొంచం నైన్టీ పర్సెంట్ వండిన తర్వాత చికెన్ ముక్కలు దాంట్లో ఎసి కలిపి ఇంక దమ్కి పెట్టేసేయాలి
దమ్కి పెట్టేస్తే అయిపోయిది
ఆ
ఇంకో మోడల్ ఉందనుకుంట దాని గురించి ఏమైన్నా చెప్తార మేడం బిర్యానీ
అ
ఇంకో మోడల్ దాని గురించి ఏమన్న చెప్తార
హు కొంతమంది దాంట్లోనే కూర వండుకొని నీళ్లు పోసుకొని అన్నం అదే బియ్యం పోసేస్తారు దమ్ బిర్యానీ అయితే ఇట్ట చేస్తారు మాముల్ బిర్యానీ అలా చేస్తారు
ఇప్పుడు మొక్క తెల్లబడిపోయిది కదా మేడం
ఆ
హు మీరు ఎన్ని సార్లు చేసారు మేడం అల బి బిర్యానీలు ఎన్ని మోడలు చేసారు రెండేనా ఇంకేమనా ట్రై చేసార
అవును రెండే
అంటే నేను మొన్న ఒక వీడియోలో చూసాను మోడో బిర్యానీ మోడలు అది దాంట్లో రైస్ వేడి నీళ్ళు పెట్టేసి రైస్ దాంట్లో ఉడికించి తీసేసి
ఆ
ఒక దాంట్లో కూర చేసేస్తారు ఒక దాంట్లో కర్రీ చేసేసి ఇంకో దాంట్లో ఏమో పొయ్యి మీద వేడి నీళ్ళు వేడి చేసి దాంట్లో ఏమో బియ్యం చేసేస్ బియ్యము ఉడికిన తర్వాత ఇటు పక్క కూర ఉడికిన తర్వాత రెండు
అ
లేయర్ బై లేయర్గా నాలుగు ము మక్క చికెన్ ఎస్కుంటే ఒక లేయర్ ఏమో రైస్ వేసి మళ్ళీ దానిపై నాలుగు ముక్కలు కాలేసి ముందే ఒక లేయరు అన్నం ఎసి అలా దమ్కి పెట్టేస్తారు మళ్ళీ అలా చేసి
అ
అప్పుడు ముక్క ముక్కకి కూర తగిలి కర్రీ కూడా తగిలిఉండి తి మొక్క కూడా బాగుండేద్ది రైస్ కూడా ఉడికినట్టు మొత్తామోచేసి ఈ మోడలైతే బాగుంది మీరు చెప్పిన మోడల్ కూడా బాగుంది
ఓకే ఒకసారి చేసి ట్రై చేయండి
అదే అండి మీరు చెప్పిది ట్రై చేయమంటారా ఒకసారి అయితే
నేను చెప్పింది ఎందుకండి అది వెరైటీగా ఉందిగ అది చేయండి
అద్చేమంటారా
ఆ
అదైతే ఒకసారి చేసాను మేడం నాకైతే కరెక్ట్ గా రాలేదు సగి ఉడికి ఉడకనట్టు ఉడికి ఉడకనట్టుగా వచ్చింది
ఓహో ఎప్పుడు ట్రై చేసారు
కున్నాను కదా ఇది ట్రై చేస్ పోయి నెలల్లో ట్రై చేశామండి రంజాన్ పండగప్పుడు కరెక్ట్గ రాలేదు సర మీరు ట్రై చేస్న తర్వాత మీర్ చెప్పిది ట్రై చేస్తాను రేపు ఆదివారంము బాగా వచ్చింది అనుకోండి ఇదే కంటిన్యూ చేస్తాను ఇంకా ఏం చేస్తున్నారండి క పిల్లలు చిన్నోడు ఏం చేస్తున్నాడు
పిల్లలు మా అబ్బాయి పోనుకున్నారు
పోనుకున్నాడా టిఫిన్ చేసాడండి
చా ఆ చేసామండి
పిల్లలు చిన్నప్పుడు ఎట్లా అయినా బాగుంటారులేండి
ఆవును
ఎలా ఉంది అమ్మ వాళ్ళకి
ఉ బాగుంది అండి పర్వాలా
నాన్నగారు పనికెళ్ళారా
లేదండి మా నాన్నగారికి బాగోలా కట్లో కొంచం ఇందో ఇదిలాగా గుల్లలాగా వచ్చిందంట అది వేడి త వేడి వల్న
అహా ఏ బియ్యమూ చేపిచ్చుకోవాలన్ పాలిష్ పెక్టి యది మాదిగోడ బియ్యము వస్తా ఉంది.
ఇప్పుడే ఏసి
మేమ్ తెచ్కొ ఉహూ మావిగొడా ఇచ్చింటే ఇప్పి చ్చేసేవాళ్ళే గా మేమేమో మా ఇంటికాడే బెట్టుకున్నాం. దాని గురించి అసలు ఒదిలేశాం. పట్టించుకునోళ్ళు బట్టించుకోల అయి ఈడీదాక ఆహా!
సో
ఇవాళన్నా, రేపు గానీ, ఏపిచ్చేయాలండి పాలిషింగ్. అది గూడా ఏచేపిచ్చేస్తే, ఇయన్నా వండుకోడానికి పనికొచ్చు లేదంటే చాలా ముక్కలు ముక్కలుగా ఏది ఏందియి సరిగ్గా ఉడికి ఉడకనట్టుగా ఉడుగుతుంది అన్నం.
ఉమ్ అది అలాగే ఉండిద్ది.
టే బాగనే ఉండిద్ది గాని
ఆ
సరిగ్గా రావట్లేదు.
సువావ్వె అ ఉడకదది సరిగ్గా ఎక్కువ నీళ్ళు గుడా పట్టవు దానికి
ఊహు
కొత్త బియ్యం కదా? ఇవా ఇప్పుడే మా నాన్నగారు పోసిచ్చారు. త్లె
ఆ
రేపు ఒచ్చినప్పుడు తెండి లేకపో
మనకి ఎన్ని బస్తాలు ఇస్తారు మేడం ఈసారి? ఒ నాలుగు బస్తాలు చెప్పారా?
ఆ ఏమో! బాగుంటే తీసుకెళ్తాము. తె రెండు వేలు
తక్కువుగ జెప్పండి మేడం మళ్ళీ రెండు వేలా? ఒ రేటు చెప్పండీ. ప్రతిసారి రెండు వేలంటే ఎల గడతాం మేమయినా?
ఊ ఏమో! మరి పండిన వడ్లైతే, ఏసిద్ధి కదా మరీ.
మాములుగ బయట రేట్లో అయితే ఇరవై ఎనిమిది చ్చేది ఎన్ని కేజీలండి? యాభై కేజీలా?
ఆ, అవును,
బయట అయితే, పన్నెండు వందలు బడుతుంది ఇరవై ఐదు కేజీలు బస్తా. అంటే, ఇరవై నాలుగంటే అ ఆ కేమి రేటే కొంచెం నయం లెండి. ఆ మీ రేటే కొంచం నయం లెండి, బయట మరీ దారుణంగా ఉంది. ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు రెండు వేల ఐదు వందలు బట్టాల్సి అస్తుంది. యాబై కేజిలు అయి తిన్నా ఉపయోగముండదూ. ఒంటికి శ క్తి రాదు ఏమి రాదు. మీ బియ్యం దిన్నా గానీ
ఏం బలం ఉండదు.
మీ బియ్యం తింటేనే, కొంచం పాలిషింగ్ తక్కు బడిద్ది. ప్లెస్ మంచి ఆహారం గదా? శక్తి బాగా వచ్చుద్ది ఇది తింటే ఆహ మీ చెల్లెలు ఉద్యోగం బాగానే చేసుకుంటున్నారండి ఎప్పుడు వస్తామన్నారు
ఓ
ఎన్ని నెలలు ఉండాలండి అక్కడ రెండు మూడు నెలలు ఉండి వస్తారా నెలపట్టిద్దా
ఆ మాఇష్టమండి ఒక నెల అయినా ఉండిరావచ్చు రెండు నెలైనా ఉండ ఎన్ నెలలైనా ఉండుది
హ్మ్
ముందలా ట్రైనింగ్ ఉండ అవ్వాలి కదా అండి
హ్మ్
సరే
ఏం చేస్తున్నారు మీ అబ్బాయి చిన్న అబ్బాయి
చేసేసి
ఊహూ అవునా
చిన్నబ్బాయి వాళ్ళ అమ్మ ఇద్దరు ఊరెళ్ళారు
ఆ
వసతులు అన్నీ బానే ఉన్నాయా అండి అక్కడ చెల్లెలు వెళ్ళిన దగ్గర ఆహారము ఉండటము ఇంట్లో హాస్టల్లో హ్మ్ భోజనం అయ
ఆ
దాన్ని కరెక్ట్ గా హ్మ్
బాగా
హ్మ్ మరి బట్టల అయి ఉతకడానికి ఎవరైనా ఉంటారా మనమే చేసుకోవాల అది కూడా
ఆ
బట్టలు అయి ఉతకటడానికి ఏమన్నా మనం చేసుకోడానికి ఎవరన్నా ఉంటారా మనమే చేసుకో కోవాల అవి కూడా
అక్కడ చేయడానికుంటారండి అన్ ప్లేట్లు కూడా వాడే వాళ్లే క కడుగుతారు మిషన్ ఉందంటా అంట్లు
బట్టలకి మేడం
ఈళు ఇట్లా బట్టలు ఒకట్టే ఉతుక్కోవాలి ఆళ్ళు అ
ఊహూ టీ కాఫీ సదుపాయాలు పాలు అలాంటివి ఏమన్నా ఇస్తారా పాలు గాని కాఫీ టీ అలాంటివి ఏమన్నా ఇస్తారా